హలో
హలో
బావున్నార్ స
హలో ఆ బాన్నామండి మీరు బాన్నారా.
హా బాన్నావండి.
ఏం జెస్తున్నా
లంచ్ అయిందాండి
ఆ అయిపోయిందండి మీరు దిన్నారా
ఆ తిన్నామండి ఏం చేశారు ఈ రోజు.
ఈ రోజు నేను పప్పు చేశాను అండి మీరేం జేశారు
మేము బీరకాయ పప్పు
బీరకాయ పప్పా
హమ్
ఇంకా అండి ఇంకేన్ జెస్తున్నారు.
ఏం చేయలేదండి ఖాళీగున్నం
పిల్లలు ఉన్నారండి మీకు
ఆహ్ ఆ ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పాప.
ఇద్దరు పాపలా
మీకండీ
నాకిద్దరు బాబులండి.
ఇద్దరు బాబులా.
స్కూల్కెళ్లరా అండి ఇప్పుడు.
లేదు పోలేదండి అంగన్వాడి స్కూల్కెళ్తదా ఒక పాప ఒక పాపకి త్రీ మంత్స్.
ఆహా చిన్న పిల్లలేేనా. మా బా పెద్ద బాబు స్కూల్కేళ్తాడు.
హా
చిన్న బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్.
ఆహా మీరు ఇంట్లోనే ఉంటారా.
ఆ ఇంట్లోనే అండి చిన్న బాబుని బట్కొని ఇంట్లోనే ఉంటా.
ఆహా ఏ ఊరు మీది.
మాదీ మీది ఏ పీ నా, టి ఎస్ ఆ
ఏ పీ, ఆ ఆంధ్రప్రదేశ్ ఏ పీ, అంట పర్ తెలంగానేనా
మాది తెలంగాణ ఆ
ఆ ఆహా, ఆ
ఇంకా సిస్టర్ ఇంకేన్జెస్తారూ మీ సైడూ ఫెస్ నేను ఇంటర్ జదుకున్నానండి.
ఇంటర్ లా రాయ్ టాట్ లే
బై పి సి
బైయిస్, బై పీ సీ నా
ఆహ
ఆహా
మీరు
మాది డిప్లమా సివిల్ ఇంజనీర్ కంప్లీటే
ఊహు
ఆ
ఓగే ఓకే ఇంకా మీ సైడ్ ఫెస్టివల్స్ ఏ ఆ జరిగాయ్ మొన్న ముస్లిం వాళ్ళ ఫెస్టివల్స్ అయిపోయాయి మొహరం
ఆ అవునవును పీర్లా పండగ అంటారు మా సైడ్
ఆ పీర్ల పనే మా సైడ్ గూడా అంటారు రొండు చెప్తారు
మళ్ళీ తెలంగాణ టదంటారా మీ సైడు
అర్థం గాలేదండి
తెలంగాణలో అయినా పీర్ల పండగనే అంటారా అంటున్నా
ఆ పీర్ల పండగే అంటారు ఎవరో ఒకరు మొహర్రం అంటారు గాని చాలా వరకు పీర్ల పండగంటని తెలుస్తది ఉమ్
టుందా మీ ఊర్లో
ఆ మా ఊర్లో బా జరుగుతది మీ సైడ్ జరుగుతది అంటే అట్ల పీరలు సవార్లు అంటారు దెలుసా
అవునవును వేలం పాట చేస్తారు
వేలం పాటన మా సైడ్ వేలం పాటుండదు ఆ సవార్లని బట్టుకోని ఆ ఇట్ల నైన్ డేస్ ఊరు చుట్టూ తిరుగుతా ఉంటారు
ఆహా
ఆ తర్వాత నిర్మజ్జనం చేస్